సిస్టర్ ను చెప్తారు సిస్టర్ ఈ రోజు ఫెస్టివల్ కదా గులాబ్జామ్ చేద్దాం అనుకున్నాను ఎలా చేయాలో కొంచెం చెప్తార సిస్టర్
గులాబ్జామ్ నీ ప్రిపేర్ చెయ్యాలనుకుంటున్నార సిస్టర్ ఏం రావా సిస్టర్ యూట్యూబ్ ఛానెల్ ఉన్నాయి కదా
అంటే మీరు కొంచెం బాగా చేస్తారని మా ఫ్రెండ్స్ చెప్పారు సిస్టర్ అందుకే మీక్ కాల్ చేసాము మ్మ్ హ్మ్ అలాగే రేపు బిర్యానీ చేసే కూడా కొంచెం చెప్తారా ఏమనుకోకండి
హ్మ్ హు గులాబ్జామ్ ఏముంది చూశ అంటే గోధుమ పిండితో అయినా చెయొ చు లేకుంటే గులాబ్ జామ్ పిండి అయినా వస్తుంది ప్యాకెట్లవి తెచ్ కొన్నా
ఆఁ
అందులో మంచిగా ఆయిల్ కొంచెం సాల్టు యు పాలు ఉ స్వీట్ లో ఏసేకి కొద్దిగా కొద్దిగా సాల్టు హ్మ్ ఎల్లడు కట్టి అందులో కొంచెం సాల్టు ఓ పాలు
పాలు
ఉ
ఆ
పాలేస్తరా, పెరుగా?
నాకు తెలియదు సిస్టర్ ఎలా చేయడానికి అడుగుతున్నా మిమ్మల్ని
మంచిగా మనం గోధుమ పిండికి ఎట్లయితే పిండి తీసుకుతామో అట్లా పసు మంచిగా ఏ చేయాల
అంటే మీరు నెయ్యి చెయ్యరా గీ
ఏస్తాము అంటే ఆయిల్ చెప్పినను కదా ఆ ఆయిల్ అయినా ఎయొచ్చు ఇన్ష అందుగా ఇదేనా నేయి ఆయన ఏయొచు
ఓహో
ఇప్పుడు పాకం పెట్టేటప్పుడు కొందరు నెయ్యి ఏసుకుంటారు కొందరు దీంట్లో ఏస్తారు ఎట్లయినా ఏస్
అంటే మీరు పాక్ అంటే మీరు ఏమస్తారు నెయ్యి వేస్తారా లేదంటే ఆయిల్ ఎస్తారా
యీ ఎట్లనా ఒకంటె మోస్ట్లీ నెయ్యి సము ఇంట్లో ఉంటది గబట్టి
మోస్ట్లీ ఆ ఓకే
ఎస్ మంచిగా చిన్న ఉండలు చేయల్లా చిన్న చిన్నవి అవి ఆయిల్ల్లో వేసే కీ మంచికెలా
ఫస్ట్ ఉంటలు చేస్ అంటే ఫస్ట్ ఉంటలు ఆయిల్లో వేయించిన తర్వాత బె
ఉ ఆయిల్లో మంచిగా అంటే సిమ్ లో పెట్టి మంచి మచ్చగా వేగని అలా ఎర్రగా వచ్చేలాగా అంటే మంట ఉక్కు పెట్టకోకుండా లో ఫ్లేమ్ లో పెట్ మంచిగా మీడియ లో, అయిపోయిన తర్వాత
రెడ్ గా వచ్చేంత వరకు ఉండాలా, లేదంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉండాలా దాంట్లో.
మరీ అంత బ్రౌన్లే మరీ అంత రెడ్ మీడియం లాగా ఉండేటట్టు అంటే టైమ్ లో తీసేసి ఇక దాని తగ్గట్టు ఇంగ పాకం పెట్టుకోవాల్ ఆ పాకం పెట్టుకొని పాకంలో ఈ యాలుకుల పొడి వేయచ్చు చ్చు నెయ్యి ఎయ్యొచ్చు అని కొంచెం కలర్ కావాలంటే కలర్ వేసుకోచ్చు
ఏం కలర్ సిస్టర్
స్ ఉంటాయి కదా, రెడ్ కలర్ హామ్ ఆరెంజ్ కలర్ కొంచం ఆ అలా హుమ్ చేసుకోచ్చు లేకుంటే ఇంగేం అవసరంలే
అంటే మీకు, అంటే మీకు బాగా ఇష్టమా గులాబ్ జాము.
హ్మ్మ్ ఇష్టం చేస్ చేసుకొని తీసుకోలండి సిస్టర్
చూస్తాలేండి సిస్టర్ ఇంటికి వెళ్తే చేసుకొని వస్తాలేండి ఐ విల్ ట్రై. బట్ ఎలా ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి
హ్మ్మ్ చేస్తాను సిస్టర్
నాకు ముందుగానే వంటలు రావు
ట్రై చేయండి ట్రై చేయడంలో తప్పేం లేదు
చేస్తున్నాం చేస్తున్నాం మేము కూడా అంతంత మాత్రాన మరి మీ అంతా మాకు రాదనుకోండి, కొంచెం కొంచెం.
ఉహు
హామ్ ఏమనుకోకుండా అట్లా బిర్యానీ ఎట్లా చేస్తారు చెప్తారా
ఈజీఏ అన్ పి
అదే బాస్ మతి రైస్ తో చేస్తారు కదా మీ సైడ్ బాగ్ తింటారు కదా
మష్నల్ అని వేజి టేబుల్స్ అని కట్ చేసుకోవాల టమేటా, పర్చిమి, అంటే ఎర్రగడ్డ ఇవన్నీ బిర్యానీ సంబంధించిటివి ఈ అనాసమో ఇంకా ఇవన్నీ బిర్యానీ సంబంధించినవింటే, ప్యాకెట్లు వస్తాయి. ఇంకా అవన్నీ తెచ్చిపెట్టుకోవాలా
ఆ అంటే మీకు వంటలన్నీ బాగొచ్చు.
ఏదో సిస్టార్ మీ దయా అట్లా అట్లా.
నా దయ ఎందుకు అయితంది సిస్టర్. మీదయ్యానే మీరు బాచ్చేస్తారు, కాట్టి మేము మీదయ అలా బతుక్, తికిపోతాం మా దయ ఏముంది మాకు పంటల రావు పాడరావు
హుమ్ నేర్చుకుంటే ఆ సిస్టర్ నేర్చుకుంటే మాకంటే మంచిగా చేస్తారులేండి
అవునా చూడాలి చూడాలి
మాదేముంది సిస్టర్ చెప్పండి
మాది కూడా ఏం లేదులేండి ఎట్లాగ్ మీరు చెప్తానర్ కాటి మేం ట్రై చేయ్యాలి వంటలన్నీ ఏలా చెయ్యాలి
హ్మ్ ట్రై చేయండి చేయడంలో తప్పేం లేదు కదా ఒకసారి అయితే రా తప్పుపోద్దని మళ్ళీ నెక్స్ట్ టైమ్ అయినా కరెక్ట్గా ఓస్తాదిగా
అంటే లెగ్ పీస్లు వేస్తారా మీరు బిర్యానీలో పీసెస్ కట్ చేసి ఏస్తారా
ఇంతవరకైతే లెగ్ పీసేమెయలే జస్ట్ పీసెస్ కట్ చేసి రైస్ లో ఏసీ చేస్తాము
టే మీరు కుక్కర్ లో పెడతారా లేదంటే ఏదో బేషన్ లో పెట్టి వేస్తారు చూడ్ అట్లా ఏసేస్తారా
లేదు కుక్కర్లో పెట్టే చేస్తాము నార్మల్గా మేము సింపుల్గా అయిదని నాన్ స్టిక్ ప్యాన్ ప్యాన్ నాన్ స్టిక్ ప్యాన్
ఓకే ఓకే
హ్మ్
ఎంత క్వాంటిటీ చేస్తారు చేసినప్పుడంతా మీరు వన్ కేజీ అయిన చేస్తారా
చేస్తాము నలుగురు ఉన్నప్పుడు వంట ఇద్ ఇట్లాతే ఉన్నప్పుడు అట్లా చేసుకుంటాము కబాబ్ చేస్తాము
ఆహా బాగా కబాబు చికెను
హ్ ఫిషూ చేస్తాము ఎప్పుడో రేర్ కానీ పిష్ కూడా మంచిగా అమ్మటం చేస్తాను
మా హాస్టల్ లో నిన్ను ఫిష్ చేసినారు సిస్టర్ కానీ ఏం బాలే
అవునా ఎందుకు
ఏమో ఎప్పుడు డైలీ చికెన్ చేయాలి కానీ నిన్న ఫిష్ చేసారు
చెప్పాల్సింది మీ ఓనర్ కి అట్లా
ఏం చెప్తాము మనం కొత్తా ముందుగానే ఇక్కడ
ఉహు
అప్పలే మట్ట సన్నంగా తిన్లే
ఉహు తింటారా మీరు ఫిష్ మంచిగా ఫిష్ మంచిగా తింటారా అంటున్నా
హ్మ్ తింటాం తింటాం బా తింటాం మీరు
ఉ కాద్ సిస్టర్
అవునా నిన్న బాగ్ కుమ్ముంటార మీ హాస్టల్ లో పెట్టినారాంటా కదా
ఒక పీస్ పెట్టార్ సిస్టర్ ఏం సరిపోట్లే మంచిగా లేవ్
అయ్యయ్యో ఇంటికేళ్లి బాతినండి అంతేగదా ఎప్పుడు వెళ్తారంటున్నారు కదా వెళ్లేేసిరండి చెప్తారన్న
హ్మ్ మ్ తే సిస్టర్
హ్
డే ప్లానింగ్ ఎక్కడా న్నలే రెప్ ప్లానింగ్ ఎక్కడ
రేపా మాకి క్లాసెస్ ఉన్నాయి చదువుకోవాలాండి
హ్మ్
రేప్ మాకి ఏం ప్లానింగ్స్ లేవ్ మకి వర్క్ కులే హాలిడే కాదు మర్ మాకు వర్క్ ఉంది క్లాసెస్ ఉన్నాయి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అవ్వాలి మీకు ఎలా వర్క్ ఉందో మాకు ఎలానే వర్క్ ఉంది సిస్టర్
ఉహ చిన్న ప్రతి వాళ్ళకి ఏవోటి ఉంటుంది చూస్తే
ఉ అది కామనే సిస్టర్
అస్తే
హ్మ్మ్ ను ప్రిపేర్ అవుతున్నారా ఎగ్జామ్స్ కి
హ్మ్మ్ అవ్వాలిగా సిస్టర్ అవుతున్నా తప్పదు కదా
అంతేగా
అంతేగా
హ్మ్మ్
తిరుగుతూ ఉండాలి రాస్తూ ఉండాలి ఎగ్జామ్స్ అంతే
మరి చదువుతున్నారా బానే ప్రిపేర్ అవుతు
ఆ అవుతుంద్లే సిస్టర్
ఉహ్ నేను బిర్యానీ కనుకుదామని కాల్ చేసి ఏమేమో మాట్లాడుతున్నా
కి ట్రై చేయి ఈరోజు గులాబ్
ఆ రేపు రేపు రేపు చేద్దాం అనేసి అడుగుతున్నా
హ్మ్మ్
వే పెట్లు బిర్యానీ
చేస్తాం చేస్తాను ఇలా చెప్పారు కదా మీరు చేస్తా ఏమన డౌట్స్ ఉంటే మరి మీకే కాల్ చేస్తా లిఫ్ట్ చేస్తారా లిఫ్ట్ చేయరా
చేస్తాం సిస్టర్ ఎందుకు చేయరు
అదే మీరు వర్క్ ఏమని బిజీగా ఉంటారేమో అని అడుగుతున్నా ముందుగానే బుక్ చేస్
అయ్యో ఖాలీగా ఉంటె ఒకవేళ లిఫ్ట్ చేస్తా బిజీగా ఉంటా తర్వాత చూసుకుని తర్వాత కాల్ చేస్తా
ఆహా
అం
అంతేలేండి అంతేలేండి అది నిజమే ఎవరన్నా కాల్ చే చేయకుండరు కదా
హ్మ్ ఇగో ఎవరో లిఫ్ట్ చేస్తారు గద మీరు చేస్తా ఫ్రీగా లేకపోతేనే గదా తర్వాత టైం ఉన్నప్పుడు చూసుకొని కాల్ బ్యాక్ చేస్తారు అంతే
ఆ అది నిజమేలే పాపం బిజీగా ఉంటే కాల్ లిఫ్ట్ చేసేకవ్వదు కానీ
హ్మ్
ఏం వేజిటర్ చేస్తరు మీకు ఈ రోజు హాస్టల్ల్లో
చూడాల సిస్టర్ అదే పప్పు ఏమనా చేసింటారు లేకుంటే ఏదనా స్వీట్ చేసింటారు ఆ అనుకుంట మార్నింగ్ అంటే ఏమేం చేయాలి అన్నారు
ఏమో వాయిస్ కట్ అవుతున్నట్టుంది
ఏం లేదే సిస్టర్
అవునా ఏమో నాకలా అనిపించే అందుకే అడుగుతి ఆ ఏం సిస్టర్
ఇప్పుడు కట్ అవుతుందా
ఆ అ ఇప్పుడు క్లారిటీగానే వినపడుతుంది కొంచం హ్మ్ హ్మ్మ్ అట్లయితే మీరెళ్ళి తినాలి అట్లయితే
తిన్న ఆఫ్టర్నూన్ తినలేదు కదా ఆకలిగా ఉంది తినాల తప్పదు
హ్మ్ మేము వెళ్ళి తినాల్లెండి ఇక్కడ లైట్స్ బాగు మెరుస్తున్నాయి ఇక్కడ బయట హ్మ్ ఏవో పిల్లలు బాగ క్రికెట్లు ఆడుతున్నారు పక్కన పక్కనే పోరలు తేలాడుతున్నాయ్
స్వామి వారైతే మంచిగుందంటున్నారు
ఆ వర్షం వస్తుందేమో క్లైమేట్ చూస్తంటే వర్షం వచ్చేటట్టుంది
హ్మ్ హు
హ్మ్ బానే ఉంది నిన్న వర్షం బాపడిదంట మా ఊర్లో
హ్మ్ హ్
హ్మ్ చూడాలి ఇక్కడ పడుతుందో లేదో క్లైమేట్ కొంచెం కూలన్న అవుతుంది వర్షం పడితే మీకు పడుతుంద వర్షం అక్కడా
లేదు క్లైమేట్ అలాగే తీసారు నిన్న ఏమో పడింది వర్షం
అవున
హ్మ్ హు